హాయ్ అండి ఎలా ఉన్నారండి
హాయ్ అండి బాగున్నామండి మీరు బాగున్నారా అండి
మ్మ్ బాగున్నామండి మీరెలా ఉన్నారు
మేం బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే అలా బయట టెరస్ పైన కూర్చున్న మీరు హా అయిందండి మీది
ఆ తిన్నామండి ఏం తిన్నారండి
నేను ఈ రోజు ఆ వంకాయి అన్నం మీరు
అవునా నేను పప్పు అన్నం తిన్నానండి
పప్పునా మీరే చేసారా పప్పు
ఆ అవునండి నేనే చేస్
ఓకే ఏంటో అండి పొద్దునుంచి చూస్తున్నా నేను బట్టలు ఉతికేసి బయట వేసిననా అసలు ఆ ఏమంటారు సూర్యుడే రాలేదండి ఈ రోజు ఎండ కొంచెం కూడా లేదు అసలు
పకా అంత సిట్ వర్షాలు ఎక్కువ కదండి మాసైట్ కూడా అలానే ఉందండి
అవునండి ఏ కలం అర్థం కాదు ఒకసారి ఎండకాల ఒకసారి ఫుల్ ఎండ అయితుంది ఒక్కసారి ఫుల్ చలి తుంది కొన్ని కొన్నిసార్లు వర్షం అసలు ఎట్లా అంటే వర్షాకాలం లాగా పడుతుంది
అప్పుడు అప్పుడైతే మనకి తెలిసేది కదండి ఇది ఇప్పుడు ఎండాకాలమా వర్షాకాలమా అని ఇప్పుడైతే అలా తెల్ తెలుసలేదు కదండి
అవునవునండి ఇంకేంటండి ఎలా ఉంది లైఫ్
ఏమండి ఎలా ఉందంటే ఏం చెప్తామండి ఏమో మొన్న నిన్న ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళానండి బర్డే బర్డే ఉండేండి
బర్ బర్త్డేఫంక్షన్ ఆ
ఆ చిన్న అంటే మా ఫ్యామిలీనే మా అత్త కూతురు తను బర్త్డే ఉంటే వెళ్నానండి
ఓకే
తను కేక్ కట్ చేసేకి నిలబెడితే కేక్ కట్ట ఉండనాకి ఫోన్ లో యూటుబ్ లో సాంగ్స్ పెట్టివు కార్టూన్స్ పెట్టించు అని ఏడుస్తాందండి ఆ పాపయితే
అదే అండి ఈ జనరేషన్ పిల్లలు బాగా మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయినారన్నమాట
ఏ చాలా కొంచెం కాదండి చాలానేడి డ్ అయిపోయినారు అప్పుడైతే మాకి మొబైల్ ఫోన్స్ ఏమీ ఉండేదే కాదు అసలు
ఉ అందులో పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏదైనా పిల్లలు ఏడ్చినార అనుకోండి వాళ్ళు కాసేపల్లా బయటికి వెళ్ళి తిరుగుదాము వాళ్ళ ఎత్తు కుని ఏమన్నా అట్లాలేదు మొబైల్ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంట
మా అత్త కూడా అంతే అండి ఇప్పుడు ఫుడ్ తినలేదంటే మొబైల్ ఇచ్చేస్తుంది తను కూడా
అదే పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతున్నారు అనమాట మొబైల్స్ కి
నిజమే వాళ్ళ పేరెంట్స్ కి ఉండలా కదండి మొబైల్స్ ఇవ్వకూడదు
అండి ఏదైన ఇప్పు స్టూడెంట్స్ పిల్లలు ఎందుకు మొబైల్స్ క ఇంత అడిక్ట్ అవుతున్నారంటే పేరెంట్స్ మెయిన్ రీజనూ ఓకే వాళ్ళకి వర్క్ ఉండొచ్చు అంటే చూసుకునే విధానం ఉంటుంది కదా
వర్క్ ఉన్నా కూడా కాదండి వర్క్ లేకున్నా కానీ ఇంట్లో ఉన్నా కూడా వాడికి వాళ్కి ఏమోండి చూసుకోవాలంటే వాళ్ళు ఏడుస్తే చాలు ఇప్పుడు వాళ్ళకి అంత పేషెన్స్ ఉండదు
అవునవును చూసుకోనికి అట్లా ఉండదు మన అమ్మ వాళ్ళలాగా
మన అమ్మ వాళ్ళ అయితే అలా కాదు కదండి రెండు ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళు
అవును మనకు మ నేనండి మొబైల్ ఆ నా డిగ్రీ చదివేటప్పుడు తీసుకున్నా అండి అంతవరకు మొబైల్ లో చెప్తున్నా నిజం అంటే నాకు జస్ట్ తీసుకొని కాల్ చేయడం కూడా తెలీదు
అవునాండి
అంటే అంత మనం అట్లు ఉండే వాళ్ళం అనమాట
ఆ నిజంగాండి
తెలుసు కాని టచ్ ఫోన్ లో మొబైల్ కాల్ చేయడం కానీ ఇంకోటి ఇంకో కానీ అసలు ఏం తెలీదు
నేను కూడా డిగ్రీకి వచ్చినాకే మొబైల్ అంటే అప్పుడు కూడా ఇంటర్న్షిప్ కి యూస్ ఉందనే కోత్తకొనేసినారండి
అదే అదే అది కూడా ఇంటేన్షిప్ అవ అనే ఆ అందులోంగ్ ఇప్పుడు ఒక పిల్లొలంత బాగా
ఇప్పుడైతే ఎల్కేజీ యుకేజీ కే టీచర్స్ చెప్తున్నారండి మొబైల్స్ తీప్పించుకోండి ఆన్లైన్ క్లాసులు అని చెప్
అవునవును ఆన్లన్ క్లాసుల అని మళ్ళీ అట్నుంచోచ్చేసి వాళ్ళకి నోట్స్ అని
అవునండి అంటే ఇప్పుడు మనకైతే అలా ఉండేది కదా బుక్స్ వాళ్ళ హోంవర్క్ ఇస్తే ఇంటి దగ్గరకు వచ్చి చేస్ కొని పోయేది అలాది ఉండేది గాని ఇప్పుడై అయితే అలా కాదు ఫోన్స్ ఉండాల అని చెప్పి టీచర్సే చెప్తున్నారండి ఇప్పుడైతే
అవునవును ఎందుకంటే వాళ్ళ పని తగ్గలే కదండి
అవునండి కానీ ఇప్పుడు అలా చేయడం తప్పు కదండి ఇప్పుడు పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అయిపోతే వాళ్ కీ బయట ప్రపంచం గురించి ఏమి తెలు ఎలా తెలుస్తుంది చెప్పండి
అదే అండి వాళ్ళకు ముందుగానే పిల్లలకి తెలిసి తెలియని వయసు మొబైల్ గురించి ఏం తెలీదు ఇప్పుడు ఎట్లా అంటే మనము చిన్నపిల్లలు మంచి కన్నా చెడుకే తొందర అడిక్ ట్ అవుతారు ఆ అట్రాక్ట్ అవుతారు గుడ్లు తెలియకుండా మొబైల్స్ నేన్ ఇచ్చేస్
మనకి కూడా తెలిసిండదండి మొబైల్ ఎలా యూస్ చేయాలో వాళ్ళకి స్తే అలా ఆప ఆపరేట్ చేస్తారండి మా
అవునా కరెక్ట్ అండి మా అల్లుడు గాని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో సంథింగ్ ఏమో చూస్తున్నాం యూట్యూబ్ లోనో ఏందో వాడు తొందర తొందర యాప్ స్వైప్ చేయడము మళ్ళీ క్లోజ్ చేసి ఇంకో వేరే యాప్ ఓపెన్ చేయము అసల్ స్పీడ్ ఎస్ స్తున్నడండి అంటే అంత బాగా అలవాటు పడిపోయినారు మొబైల్
అంటే ఎప్పుడు ఫోన్ పట్టుకుంటే ఇంకేం చేస్తారండి ఫోన్ లో ఏముంటది ఏమి
ఆ ఈ వయసుకి పిల్లలు గేమ్స్ మళ్ళీ ఆ మొబైల్ లో ఇట్లా ఏమన్నా అంటే యూట్యూబ్ అదంటే ఒకే మళ్ళీ గేమ్స్ ఆ ఫ్రీ ఫైర్ అని పబ్జి అని ఊరికే అడిక్ట్ అయిపోతున్నారు ఆ వాటికి
తినే తి ఫుడ్ తినేకి పిలిచినా రారండి నా తమ్ముడు కూడా ఉన్నాడండి వాడు అంతే ఎప్పుడు ఫ్రిఫైర్ ఆడుతూనే ఉంటాడు
ఆ పిల్లకి ఏం తెలిదు కొంతమంది ఎట్లంటే ఫ్రీపైర్కి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారా వాళ్ళ పేరెంట్స్ మొబైల్ అడిగితే ఇంకొన్ని రోజులకి తెలుసుకుంటారు ఇట్లా వీడుతున్నాడు చదువుకోవడం తక్కువైందని సడన్ గా ఆ పిల్లోడు ఆ అబ్బాయి పిల్లోడు ఎప్పుడైతే అడిక్ట్ అయిపోయి ఉంటాడో ప్పుడు మొబైల్ దూరం చెత్తారు ఇంగా చూసిందే కదండి సోషల్ మీడియాలో హ్ ఫుల్ అడిక్ట్ అయిపోయింటరు మళ్ళీ
లా అడిక్ట్ అయిపోయి పిచ్చిగా ఆ అంటే అబ్నార్మల్ గా అయి పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది
అవునండి ఇప్పుడు వాళ్ళు మొబైల్ ఇయకుంటే పేరెంట్స్నే కొట్ ట్టే పోతారండి ఆ అవునవును బా అడిక్ట్ అయిపోయింటారు అవును అది ఆడితేనే ఇప్పుడు ఎట్లా అంటే నా ఎగ్జాంపుల్ అండి నేను ఆఫీస్ లో వర్క్ చేస్తా ఉంటా అనుకోండి నాకు కొంచెం తలకాయ నొప్పిస్తే నేను పనొదిలి పెట్టి కాఫీ తాగేస్తా వెళ్ళి అంటే నాకు కొంచెం రిలీఫ్ అవుతుంది నాకు మైండ్ రిఫ్రెష్ అవుతుంది
ఓకే అండి కానీ ఎప్పుడు గేమే ఆడతారు కదండి వాళ్ళకి ఫుడ్డు లేకున్నా పర్లేదు కానీ గేమ్ కావాల అలా అండి వా కొంతమంది
అవునవును పెల్లోల్లట్లడిగ్ క్ట్ అయిపోయింటరు ఎందుకంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే హోం వర్క్ అయినా సరే ఇంకోటైనా సరే మోబైల్ని యూస్ చేయ్లా కనీ ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఎవ్ య దవే యూజ్ ఆఫ్ వే ఇంగ వే ఆఫ్ యూజింగ్ చెప్ తే వాళ్ళకి ఇంత సమస్య వచ్చేదే గాదు పిల్లలకి, ఫస్ట్ పేరెంట్సే పట్టించుకోరు కదండి.
ఇప్పుడు పిల్లల కంటే ఎక్కువ ఇప్పుడు పెద్దవాళ్ళే ఎలా అంటే అలా మిస్ బిహేవిర్గా యూజ్ చేస్తున్నారు. కదండి మొబైల్స్ అంతా.
అవునండి లేనిపోని సమస్యలన్నీ అక్కడే సోషల్ మీడియా లోనే జరుగుతుంటాయి. తేల్సి తెలియనోడికి ఇన్స్టాగ్రామ్స్ అని ఏమేమో ఉన్నాయి గదా యాప్
చిన్న చి ఇప్పుడైతే చిన్న ఏమన్న నేనైతే డిగ్రీలో మొబైల్ తీసుకున్నా కూడా మొన్న రీసెంట్గ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసినానండి. కనీప్పుడు చిన్న పిల్లలకే వాళ్ళకే సపరేట్ అకౌంట్లు ఉన్నాయండి
అవునవును ఎక్కడన్న పోతే ఆ మా ఏరియాలో పిల్లలు అన్న నీకు ఇన్స్టా ఉందా, ఫ్రీఫైర్ అకౌంట్ ఉందా, గేం ఆడదామా రూమ్ కార్డు అట్లా అంటారు
ఆ అది కాని దాని గురించి మనకే తెలిసి ఉండదు
అవునవునండి అదైతే వాస్తవం ఫ్రీ ఫైరు అది ఎట్ల ఆడాలో తెలీదు జస్ట్ తెల్సు గేమ్ అంతే నా మొబైల్ తీస్ కొని వాళ్ళే ఇన్స్టాల్ జేసి ఏదన్న రూమ్ కార్డ్ అని అది ఇది అన్ని చేత్తరండి
అవునండి ఎన్ని చేస్తారు నా తమ్ముడు కూడ చెప్తూ ఉంటాడు అట్లా ఇట్లా అని నేను తిడతాను నా ఫోన్ గూడ తీసుకుంటాడప్పుడప్పుడు నేను ఆడల్లా ఇవ్వు అని, నేనే ఇవ్వనండి నా ఫోన్.
వద్దండి బాబోయ్, ఈ జనరేషన్ పిల్లలు చానా ఫాస్ట్గున్నారు.
కనీ వస్తా వస్తా అసలూ చ్చ్ ఏమైతుందని భయమేస్తుందండి ఒకోకసారి తలుచుకుంటేనే.
అవునండి మనుషుల కంటే ఆ మొబైల్స్ కె అందరు
వ్యాల్యు ఇస్తారు అవునండి అదేమో నిజమే ఎప్పుడు ఇప్పుడు మనకైతే ఒకా ఇది ఉంది ఫ్యామిలీ ఎమోషన్ అని అలా ఇప్పుడు వచ్చే పిల్లలకైత్ తే అలాంటివి ఏం ఉండదండి
ఏం లేవండి నేను మొన్న మా ఫ్రెండ్స్ తొ మాముల్గ అలా బయటికి వెల్లినానా తిన్నికని చెప్పి ఆడ పోయినాము అంటే ఒక్కొరొక్క ప్లేస్ లో ఉంటాం అనమాట అంటే సేమ్ లొకేషనే పీ జీస్ లో కొంతమంది, హాస్టల్ లో కొంతమంది అందరం తిననికి వెళ్తే అక్కడ పోయి ఆర్డర్ ఇచ్ చేసోచ్చినామా
ఆ
ఇక్కడ కూచ్చోని ఎవరు మొబైల్స్ వాళ్ళు చూస్తున్నరండి కనీసం మామూలుగ మాట్లాడుక్
ఆవునండి అదేమో నిజమే ఎవర్ పట్టి ఎవరోకి తోసింది వాళ్ళు మొబైల్లో చూసుకుంటూ ఉంటారు ఒక రూల్స్ రీల్స్ చూడడం ఒకడు ఫోన్ మాట్లాడడం అన్ని ఇలాంటివే చేస్తూ ఉంటాడండి
అదే అప్పుడైతే మనం ఆ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు స్కూల్ తర్వాత అందరం కూర్చొని ఇగ మామూలుగా కల్సడుకునేది మాట్లాడుకునేది అట్లంత గుడ ఇప్పుడట్లంత లేదండి బాగా అందరూ ఎట్లాంటి టే మొబైల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ కి మనకి డ్రస్సు ఇట్ల ఎంత ఎంత యూజు ఆ మొబైల్ అంతకనే ఎక్కువ భావిస్తారండి అందరు
కానీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే అసలు ప్చ్ అంటే ఇంకా మన్ ఊ నేను చిన్నప్పుడు అనుకోకుండా కానీ మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడయితే మొబైల్సే లేవండి ఇప్పుడు ఒక ఇప్పుడు మనం ఏమైనా ఫంక్షన్స్ కి గాని ఎక్కడికన్నా వెళ్ళాల అంటే మనం ఇం
ఊ
టె పిలిచి వచ్చేవళ మండిలా
అవునండి అప్పుడు పద్ధతి ప్రకారం ఇంటి దగ్గరికి వెళ్ళి కార్డు ఏమనుంటే కార్డు వచ్చి వాళ్ళకి చెప్పి వచ్చేవాళ్ళము
కానీ ఇప్పుడు అలా ఏం లేదండి ఫోన్ లో వాట్సాప్ లో పెడతారు ఫోన్ చేసి చెప్తారు ఇన్విటేషన్ అన్నీ వేనండి ఇప్పుడైతే బాగ ప్చ్ అంటే ఏమ
అంతా ఇట్లా అలవాటు పడిపోయినారు బాగా ఈజీ పయి అంటే ఈజీ ప్రాసెస్ కదా అండి పద్ధతి అయితే సాంప్రదాయం ప్రకారం ఏదనీ ఒక ఫంక్షన్ జరిగితే మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దూరం అయినా దగ్గర అయినా వాళ్ళకి ఒక మాట చెప్పి ఒకవేళ మ్యారేజ్ అయితే ఆకు కబడ్డీ ఇవన్నీ ఇచ్చి అలా పిలుస్తారు
అవునండి
ఇప్పుడు అందరు ఏంది వాట్సాప్ ఫోటో సెండ్ చేయడం స్టేటస్ పెట్టడం ఒ కాల్ చేసి చెప్పడం
మొన్న కూడా నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళానండి అప్పుడు కూడా అంతేనండి ఒకరిని కూడా ఇంటి దగ్గర పోయి పిల్చలేదండి అంటే పుట్టెంటుకలు తీపిస్తారు కదా
అవునవునులే
ఆ అలా అండి ఒక్కరు కూడా అసలు ఇంటి దగ్గర పోయి పిల్చలేదండి ఒకరిని కూడా అందరిని ఫోన్ లో పిలిచి ఫంక్షన్ చేసినారు ఆ అవునండి
ఓ ఊ ఏందో అండి అట్లయిపోయింది ఈ సమాజం నేనైతే ఒకవేళ ఆ ఆ ఇప్పుడు ఏమంటారు ఒకవేళ మనకి మ్యారేజ్ అయినా మన కొడుకులు బిడ్డలు ఏమన్నా పుట్టినా కూడా వాళ్ళకు మరీ ఆ మరింత మొబైల్ అడిక్ట్ చేపియకూడదండి
అవసరమైతె గనీ ఇవ్వ కుడదండి
అదదే అవసరం అయితేనే ఇవ్వాలి కానీ ఏ సిచ్యువేషన్స్ లో మాత్ మాత్రమే దాన్ని యూజ్ చేయాలి అని చెప్పాలి ఫస్ట్ లోనండి వాళ్ళు వి వాళ్ళు చిన్నపిల్లలు ఏడుస్తున్నారని చెప్పి వీళ్ళు మొబైల్ ఇస్తారు కదా అప్పుడు ఇవ్వకూడదు అక్కడ నుంచే స్టాప్ చేసేనే ఆ వాడకం అనేది తగ్గుతుంది లేదంటే వాళ్ళది ఇంకా
ఫోన్ ఇస్తేనే తింటారు అంటే ఒ బయటికి పిలుచుకొ అట్లా ఆడిపిస్తూ తిన్
ఆ ఏముందండి బయటికి పిలిచికుపోయి ఆడిపిచి అక్కడ చూడు ఇక్కడ చూడు అని చెప్పి ఏదో ఒక స్టోరీ మా చెప్పినా తింటారు మన అమ్మ వాళ్ళు మనక అట్లే కదా చేసింది
టైమే ఆడిపిస్తూ తిన్నా తినిపిస్తున కూడా అవుతుందండి ఆ కొద్దిసేపు అక్కడ వాళ్ళు అలా ఆలోచించరు కదండి చాలా మంది
ఆ అదే అండి టైం అండి వాళ్ళేమంటరు వాళ్ళ కుటుంబం కోసం టైం ఇచ్ కొనే టైం కూడ్ లేద్ అందరికి ఇప్పుడు
అవునండి ఏదేమో నిజమే ఈ కాలంలో అయితే నా లైఫ్ ఉప్ నా ఇష్టం అన్నట్లా ఉన్నారండి అందరూ
అవునవునండి చూడండి మీ పే మీకు తర్వాత ఏమన్నా మీ జండే అదే ఉంటారు కదా మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ కొంచెం గైడ్ చేయండి ఎలా యూస్ చేయాలి ఏ విధంగా యూస్ చేస్తే మనం బెటర్ అని చెప్పి
అయిన కొంతమంది ఎలా చెప్పినా కూడా వినరు కదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మా మా అత్తె ఉందండి మా అత్తయ్ కేమన్నా చప్తే తను అసలు వినదండి ఆ ఇప్పుడు తనెలా ఆలోచిస్తుందాంటే ఇప్పుడు కొంచెం రిచ్చ్ గా ఉండే వాళ్ళు అంతా ఎలా ఉంటారండి వాళ్ళు తా పట్టికి వాళ్ళకి సపరేట్ సపరేట్ ఇప్పుడు ఏమున్నా గాని ఒక బైక్ ఉన్నా ఒక మొబైల్ ఉన్నా ఏమున్నా సపరేట్ సపరేట్ అంతా తీసు కుంటారు కదా అలా మా మత్త అలాలో చూస్తుందండి వాళ్ళు యూస్ చేస్తారు కదా నా పిల్లలు యూస్ చేస్తే తప్పేముంది కానీ దాని వల్ల వచ్చే నష్టం ఏమని వాళ్ళకి వాళ్ళు ఆలోచించరండి
అదే అదే అండి మీరు చెప్పేద్ చెప్పండి తర్వాత వాళ్ళిష్టం అంతే ఇంకా
ఆవునండి
సరే అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో చెప్పినందుకు ధన్యవాదాలు
ఓకే అండి థ్యాంక్ యూ అండి
బాయ్